హలో
హలో
ఉమ్ టిఫిన్ చేసారా అండి
ఆ చె చేసాం
ఆ చేసామండి ఇంకా మీకెదైనా వంటలచ్చ ఏదైనా ప్రిపేర్ చేయడం స
మరి తనాంటికి ఎళ్ళినప్పుడు చేస్తూ ఉంటం అంటే
అవునా ఏం వంటలంటే
అ ఫ్రైడ్ రైసు కొ నీ రైన స్వీట్స్ లోని అంటే నేను ఒకసారి జున్నుపాలుతో ఓకే అచ్చింది తర్వాత ఇంకా లడ్డు చేస లడ్డు కూడా బాగా వచ్చిందండి
అవునా మీరయితే చాలానేం మంచి కొతిం కొత్త కొత్త వంటకాలు చాలా నేర్
ఊ
అవునా ఎలాంటి కూల్ డ్రింక్స్ ట్రై చేస్తరు
ఉంటుంది కదా సేమ్ ఫలు కూడా ఆలు మనం తాగితే ఎలా ఉంటుంది అలానే వచ్చింది సే ఏం ఫస్ట్ టైమ్ ట్రై చేసినట్
అవునా ఇంకా మిక్ కు అంత చిన్న చిన్న గులాబ్ జామ్ సేమ్య పాయసం అవునా ఇంకా
అ
చాలా బాగుంటది అసలు ఇంకా సేమ్య పాయసం అయిైన ఇంకా గులాబ్జామున్ కూడా చాలా బాగుంటది మీకు గులాబ్ ఇం చేయడానికి వచ్చా రెసిపీ గులాబజమ
బాగుంటాయి తబ్జావుత మరి
అవునండి నాకు కూడా చాలా ఫేవరెట్ ఇంకా అది మనం మంచిగా పాలతో ఆ పిండి మంచిగా కలిపి నెయ్యిలో వేయించి షుగర్ యాడ్ చేసింకంచెం మిల్క్ పోసి ఆ రౌండ్ గా చేసుకొని బాయిల్ గా చేసుకొని ఆ కాసేపు అయ్యాక మంచిగా తింటే చాలా టేస్టీగా వస్తుందండి మీర అలానే చేస్తారా ఇంకా కొత్తగా ఎలానా ప్రయత్నిస్తారా
ఎలాగా ఇంకొకసారి చెప్పండి
అంటే ఫస్ట్ పిండి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొన్ని ప చాల కలపాలి అందులో పాలు కలిపిన తర్వాత అవి చాలా రౌండ్ గా చేసుకు కోాలండి మంచి బాల్డ్ ఎ్స్ ఇలాగా ఉండేటట్టుగా రౌండ్ గా చేసుకొని చేసుకున్న తర్వాత మంచి. నెయ్యిలో ఫ్రై చేసి ఆపు డతొ అ మ షుగర్ వాటర్ లో ఈ ఈ రౌండ్ గా చేసుకున్న ఉంటాయి కదా అవి అందులో వేసి మీదికి కలివి మే కాచిన పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా వస్తుది ఇంకా మీరు అలానే ప్రయత్నిస్తారా లేకపోతే కొత్తగా ఏదైనా చేస్తారా
అలానే చేస్తాం వేడిపాలతోనే మిక్స్ చేస్తాం పిండిని మొత్తం
అవునా ఇంకా అది చాలా బాగుంటందండి ఫంక్షన్స్ లో కూడా తినడానికి ఇంకా చాలా రుచిగా ఉంటారు అసలు మీరు ఎప్పుడైనా బయట ఫంక్షన్ లో తినడానికి ఇష్టపడతారా అలా స్వీట్ లో
హ ఇష్ట పడ్దా ఫంక్షన్ స్ క వెళ్ళ మక్కడన్ని చాలా వెరైటీ యిస్ ఐటమ్స్ ఉంటా బాగుంటాయి
అవున అవును ఇంకా మనం ఫంక్షన్ క వెళ్ళినప్పుడు ఇంకా అలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటేనే కదా ఇంకంచెం ఫ్రెండ్స్ తో కలిసి చుట్టాలతో కలిసిబ్ బందులతో తినాలని అనుకుంటాం
అవునా
ఇంకా చాలా రకాల స్వీట్లు అయితే అందరు ఇష్టపడుతూ ఉంటారు కదా ఏదో ఒక రకం స్వీట్ తిన
మీరు ప్ క్క ఆ టైం గలు
ఆ టెంపుల్స్ ఉన్నాయండి మా దగ్గర ఫేమస్ టెం పుల్స్ గుడ్ ఉంటాయి సరే సర్
ఆ